బాగున్నామండి. మీరు బాగున్నారా.
ఆహ్ బాగున్నామండి ఏం చేస్తున్నారు.
ఆహ్ పనంతా అయిపోయింది. ఇంకేమి లేదు. ఖాళీగానే ఉన్నా.
అవును.
చల్లుతున్న.
అవునా అల్లుతారా.
ఆహ్ డోర్ మ్యాట్స్ వచ్చు.
ఉమ్మ్ ఇంకా.
ఇట్లా శారీతో సారీ కట్ చేసి అల్లుతారు చూడు అది. మీకు ఐడియా ఉంద్
డిజైన్ డిజైన్వి అయ్యో దాంట్లో చాలా అవును అవును దాంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. ఆహ్ ఉహూ. ఇంటి ముంగిట కూడా చాలా బాగుంటాది చేస్తే.
అవునా. నేను కూడా హన్ ఆహ్ స్టార్ది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్. తీసుకుంటా. రౌండ్ది అయితే మామూలుగా సెవెంటీ రూపీస్ తీసుకుంటా.
ఆహ్ ఏను.
ఇంట్లోకి కూడా అల్లితే ఎవరైనా అల్లియమంటే కూడా ఇట్లా అల్లిస్తా అన్నట్టు. ఖాళీగానే ఉంటాం కదా అనేసి.
సారిస్ అన్ని కావాలి.
ఓ వన్ శారీ. శారీస్ మూడు శారీలు అయితే రెండు అవుతాయి.
ఉమ్మ్.
మూడుకి రె రెండు అవుతాయి అన్నట్టు ఒక్కటి సరిపోదు కొంచెం తక్కువ పడుతది కాబట్టి మూడు తీసుకుంటే రెండు అవుత తి
అవునా
ఉ ఇప్పుడు మన మార్కెట్ లో కొన్నాయి డోర్మట్స్ అంటే అవి ఉతుకితే తొందరగా ఖరాబ్ అయితాయి ఇది చీరతోను అల్లింది ఏమో మంచిగా ఉంటది కదా స్టాండర్డ్ గా ఉంటాది ఉతికినా గాని ఎన్ని సార్లు ఉతికినా గాని ఆ ఆ
షో కూడా ఉంటది
ఆ షో కూడా ఉంటది టైల్స్ మీద వేస్తే షో ఉంటది మంచిగా
ఆ కాకపోతే కొంచెం కలర్ ఫుర్ ఆ
సారీస్ మనం ఎంచు కోవాలి మంచి సారీస్ ని
ఉ
కదా వైటి అయితే అయితే తొందరగా ఖరాబ్ అయితది పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ చేయొద్దు అది తొందరగా గ్రీన్ లో ఆ మల్టీ కలర్ అట్లా
రెడ్ కూడా బానే ఉంటది
ఆ రెడ్ కూడా బానే ఉంటది
హ
కానీ వైట్ వేయదు వైట్ ఆగదు తొందరగా మురుకి పడతది అది తొందరగా పోదు కూడా ఉతుకుతే హుము ఇంకా బుట్టలు కూడా అల్లుడు ప్లాస్టిక్ బుట్టలు అది వైరు ఉంటది కదా ప్లాస్టిక్ వైరు
అవునవును
ఆ దాంతోని అది కూడా వచ్చు అది నేను ఇంట్లో మట్టుకు ఆ ఎవరి కలిగాలేను నేను ఇంట్లో మట్టుకే అల్లుకున్నా మ్మ్ ఎక్కడ అంటే ఇక నేను చూసే నేర్చుకున్నా ఒకరిని ఇది మాట అయితే చూసే నేర్చుకున్నా బుట్ట కూడా బుట్ట అంటే మా పెద్ద నాన్న కూతురు అల్లేది అప్పుడు తను అల్లేేటప్పుడు నేను చూస ట్టేదాని అట్లా చూస్తూ చూస్తూ నేను కూడా ట్రై చేసిన ఆయ వచ్చింది అన్నట్టు
హ్మ్ తుస్ తినేసుకున్నారు అన్నట్టు మీరు
ఆ చూసి నేర్చుకున్నా
హ్మ్
ఇవి ఇంకా చిన్న పిల్లలకి ఇది పుట్టిన పిల్లలకి కుల్ళ ఉంటే పెడతారు కదా అది ఉళ్ళని తినచ్చు హ్మ్ ఉళ్ళని ఉంటది కదా ఆ అది ఉళ్ళతోన ఇంకా డోర్ కి అది ధర ప్రజలకి అల్లుతారు కదా అవి అల్లొచ్చు నడిస్తే లేవు కాని ఆ అవోచ్చు నేను ఒక ఒకప్పుడు బాగా అల్లిన
అవునా
అవే పెట్టుకుంటారు అల్లి
పిల్లలు స్కూల్ కెల్లింద
ఆ వెళ్ళింద్రు స్కూల్కి వెళ్ళిల్ ఇందాకనే బాక్స్ ఇచ్చేసి వచ్చిన
అవును
మ్మ్
ఈవ్నింగ్ వచ్చి ట్యూషన్ కి వేళ్తారా
ఆ ట్యూషన్ కి ఏమి లేదు ఇక ఇంట్లోనే ఉంటే నేనే చెప్పుకుంటా
అవునా
పెట్టలేను ట్యూషన్ కంటూ ఇ అల్లరీ ఏం చెయ్యరు సైలెంట్ గానే ఉంటారు మ్మ్ స్కూలో ఏమన్నా వర్ వరికిస్తే ఇది వరకు అని అంటే నేను వాళ్ళకి చెప్తా మ్మ్
ఇంకా
హ్మ్మ్
ఇంకా ఏం కర్రీ చేసాను
ఆ దొండకాయ కర్రీ చేసిన దొండకాయ చేసిన మీరు ఏం చేశారు
దొండకాయ
ఆ తింటారు తింటారు ఇష్టమే పిల్లలకి తింటారు బెండకాయ ఫ్రై అన్న దొండకాయ ఫ్రై అన్న
ఓ
నేను ఈరోజు
తింటారు మీరు ఏం కరీ చేశారు ఎగ్ టమాటనానా ఎగ్ టమాట కూడా పిల్లలు చాలా ఇష్టపడతరు
చాలా ఇంకా ఆనియన్ ఎగ్ ఎగ్ ఆనియన్ ఇలాంటి చాలా హ్మ్ వాళ్ళెం ఏం తింటరో అది పెడితే బాగుంటది కదా
ఇంట్లో తినకపోయినా మనం తిన పెడతాం గాని స్కూ లో బాక్స్ ఇస్తాం కదా వాళ్ళకి ఇష్టమైంది పెట్టాలి లేకపోతే బాక్స్ వాపస్ వ తది
చర్స్ చూస్తారు కొన్ని స్కూళ్ళల్ల
ఆ అవును
హ్మ్ ంచిగా పట్టిచ్కుంటరు
పట్టిచ్చుకుంటరు
హ్మ్
కొంతమంది ఆయాలు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా పిల్లల్ని చూసి ఆ చూసుకుంటరు తిన తినని పిల్లలని తినేలాగా చేస్తరు హ్మ్ బానే చూసుకుంటరు
హ్మ్మ్ హ్మ్మ్
ఉమ్ ఇంక పనంతా అయిపోయిందా.
ఆ అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఖాళీ ఏ మార్నింగే ఉంటాయి పని ఖాళీ టైం లో నేను డ్రెస్లు కుడతాను స్టిచ్చింగ్ చేస్తా.
ఆహా
ఖాళీ ఉండా
హ్మ్ ఏదో ఒకటి చేసుకోవాలి అదే
గిరాకిీ కుడ్తా
గిరాకి బాగా కుడతరా
బాగా అంటే నేనే ఎక్కువ తీసుకొని చిన్న పిల్లలు ఉన్నరు కదా వాళ్ళ
ఉ ఉ ఉ ఇంట్ల అత్తమ్మ వాళ్ళు గిట్ల ఉంటరా మీరేనా
కదా ఇప్పుడు టైం సరిపోవ
హ్మ్ అహా అం అంటే ఇంట్లో మీరే ఉంటారా అత్తమ్మ వాళ్ళు కూడా ఉంటరా
అత్తమ్మ నేను మా పిల్లల్
ఉ అదే అంటున్నాను పెద్దవాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళు చూసుకుంటారు తినిపియడం లాంటివి ఎత్తరు గట్లని
ఏ
చూ ఈ అవునా
అత్త చూడది
ఉ ఎందు ఆ కొంచం ఏజ్ బార ఆ ఇక ఏజ్ బార అయిన వాళ్ళు ఇక చాలా ఏజ్ బార
చాలా ఇస్ బర్ మాత్ర తకే మేము చేసుకోవాలి
అర్రే ఆ ఇక అంతే తప్పదు వాళ్ళు ఇంకా వాళ్ళు మనల్ని చూసుకున్నారు కదా ఫస్ట్ లో అాల ఏజ్ లో అయ్యా ఇప్పుడు చూసుకోవాలి ఇగ
అదే చెప్తున్నా కదా మా పిల్లలతోోటి మా అత్తని కూడా నేనే చూడాలి
ఇక ఆమె కూడా చిన్న పిల్లలా ఇక అవును
అ
కానీ వాళ్ళని చూడాలంటే చాలా కష్టం కదా
ఇటు పిల్లల్ని చూడాలి ఇటు మాతని చూడాలి
ఆ మ్చ్ పిల్లలకంటే పెద్దవాళ్ళని చూడాలంటే చాల కష్టం వాళ్ళనీ ఇట్ల నడవరు గదా
మళ్ళా టైమ్ అది మళ్ళ టైం కి ఫుడ్ దొరకకున్నా కూడా మస్ గా మొత్కుంటరు ఇప్పుడు టైం కి టైం గాబర గాబరైతది అదే అంటున్నా
ఆ సేము
న పిల్ల రసమాన
సమానం ఇగ వాళ్లకు ఆకలలా వేస్తుదిగా ఇగ వాళ్లేంజేత్తరు
అదే అని నేనిగ లైట్ తీసుకుంట
ఉ లైట్ తీసుకోవాలె మా మామయ్యక్కూడా యూరిన్ ఇన్ ఇన్ఫెక్షన్ అయ్యుండేది పొయినియర్ అంతకు ముందియరూ చాలా కష్టంగుండె
హూ వెదర్ ఎలా ఉంది హ హు
ఆ వెదరూ మార్నింగ్ చల్లగున్నది చలే చలే పెడుతుంది ఆ ఏంటి హు మధ్యాహ్నమైతే ఇప్పుడు ఎండలే ఉన్నయి
ఆ
ఉ కూలర్ స్టార్ట్ చేసిల్లా
ఇంకా
కూలర్ స్టార్ట్ జేసిండ్రా మీరు
కులర్ ఎప్పుడు బంద్ కాదండి బంద్ కాదు మాది ఏ మంత్ అయినా ఏ సిజన్ అయినా అది కంటిన్యూ
ఏం మంత్ అయినా పెడతరా చెలికాలం గూడ
ఆ అంటే తీసుడు పెట్టు ఆ చలికాలం గుడా మా చిన్నోళ్ళు కులర్ లేకుంటే పడుకోరు అవును ఎంత చలి కాలం అయినా గనీ అది కప్పుకుంటరు గదా ఊ ఫాన్ ఎక్కువ వాడం కులరే అంటే కిటికీలో ఉంది కదా కూలర్ అది ఆన్ చేసేస్తాం కొంచెం దూరంలో కిటికీలో ఉంది అది దానికి దూరంగా మేము ఉంటాం ఇగ రూమ్ మొత్తం చల్లగా అయి
చల్లగ ఉంటది ఆవును
యూ అది ఎప్పుడు కంటిన్యూ నడుస్తానే ఉన్ కంటిన్యూ నడుస్తానే ఉంటది మా కులర్
కంటిన్యూ నడుస్తానే ఉంటది మీ ఫ్రీ బిల్ ఆ ఇక ఫీ ఫ్రీ ఎట్లా వస్తది కంటిన్యూ కంటే
ఆహా లేదండి మాకు జీరో అక్కౌన్ మాకు లేదు రాలేదు జీరో
ఉండది కూడా
మాకు వస్తది మేము మన్
అవును వస్తది ఇక ఎప్పుడు పెట్టుకుంటే కూలర్ బిల్ వస్తది అవును బిల్ వస్తది
మంత్లీ మంత్లీ కట్టుకుంటేనే
ఆ మంచిది ఆ
హా ఇప్ లంచ్ చేస్తారా
ఆ చేసినా ఆ చేసేసాను సరే మరి ఉండనా
ఏరా బాయ్
ఆ ఓకే బాయ్